హలో ఆ వినిపిస్తుందండి
తిన్నారా అండి
ఆ తిన్నామండి
మ్మ్ ఏం కర్రీ చేసారు
కర్రీ టమాటా కర్రీ చేసినా అండి
అవునా అండి పిల్లలు స్కూల్ కెల్లారా
డి మీరేం చేసిరండి
నే ఇవాళ బ్రింజల్ కర్రీ చేసునా అండి
బ్రింజాల్ చేసింట్రా
మ్మ్ హాయ్ ఇంతకు ముందే లంచ్ చేసినామండి
మ్మ్ మీ పిల్లలు స్కూల్ కెళ్ళిండ్రా అండి
ఆ వెళ్ళింది అండి వాళ్ళక్కూడా బాక్సెస్ పెట్టేసిన అప్పుడే స్కూల్ కి వెళ్ళేటప్, ఇప్పుడే పంపిస్తామండి కొంచెం లాంగ్ ఉంటది కాబట్టి మళ్ళీ వెళ్ళి ఇవ్వడం కుదరదు అనేసి మ్మ్
మ్
చుట్టుపక్కల ఎలాంటి పంటలు వేస్తనండి
పక్కలా అంటే పత్తి వేస్తారు పత్ తి అంటే బాగుంటదండి ఒకప్పుడు జొన్నలు కందులు అ ఇట్లా వేసే వాళ్ళు గాని ఇప్పుడు ఎవరు అది వేస్తే లేరు ఎక్కువ ఎక్కువ ప తినే ఉంటున్నది
అవునా అండి మా దగ్గర మా దగ్గర కూడా పత్ ఎక్కువ ఉందంది పత్తి దాంట్లో మధ్యాయన కందులు వేస్తారు తినడానికి కనేసి పప్పుల కనేసి ఓన్లీ పత్తికే ఎక్కువ ప్రిపరేషన్ స్తున్నారండి ఇంకా మా దగ్గ దగ్గర ఏంటంటే వడ్లు పండిస్తారండి
అవునండి
మ్ వడ్లు కందులు పెసళ్లు కొంచెం ఇప్పుడు ఆ జొన్నలు కూడ పండిస్తారండి జొన్నలు తీసి జొన్నల మధ్యలో పెసర్లు వేస్తారండి మా దగ్గ ఆ
అవునండి
ఇంకా ఎండాకాలంలో ఏంటం అంటే శనగలు కూడా పండిస్తారండి
ఇక్కడ కూడా వేస్తాండి సమ్మర్ చాలా స్వీట్ కార్న్ కూడ మంచిది అసలు హెల్త్ కి స్వీట్ కార్న్ కూడా బాగుంటాదం డి ఎండలల్లోనే ఎక్కువ పండిస్తరు
మా దగ్గర నార్మల్ స్వీట్ కార్న్స్ కాకుండా నార్మల్ ఇవి ఏమంటారు
చెప్పండి
నార్మల్గా తీసుకొస్తారంండి మాక్క ఇవి స్వీట్ కార్న్స్ కంటే నార్మల్ తీసుకొస్త తో వాటితోటి గారె ఆ నార్మల్ గింజలు తీసుకొచ్చి అమ్ముతారు వాటితోటి గారెలు చేసుకుంటాము సమ్మర్ లో ఎక్కువ వస్తు వస్తాయండి అమ్మడానికి ఎందుకంటే ఆ వ్యవస్ వా చేస్తే వాళ్ళు దగ్గర్లో ఉంటారు కాబట్టి వాళ్ళు మంచిగా
అవునండి పిల్లలలకు మంచిగా ఉడ ఉక్కబట్టి సాల్ట్ ఆ పచ్చి ఇట్లా కారంము కొంచెం లైట్గా వేసి పిల్లలకి ఇస్తే తింటారండి పిల్లలు ఇష్టంగా
ఉమ్ ఉమ్ ఇంకా అండి
ఇంకా అండి పట్టి అయి అయితే ఇక అంత పా పత్తటికి ఒక టూ త్రీడ్ కాయాలండి బాగా
మందులు వేయాలి
పత్తులు బాగా పత్తులు అంటే ఈ సంవత్సరం అయితే బాగా లాస్ అయిన రండి రైతులు ఎందుకు ప్యాంటే వర్షాలు ఫస్ట్ ఏమో వర్శ వర్షాలు రాలేదండి తర్వాత కొంచెం బాగా పర్లేదు అనే టైం క అయితే వర్షాలు బాగా వచ్చినాయండి అట్లా బాగా పాడైపోయినాయి పంటలు మళ్ళీ వేళ్తామనీ సరి కూడా మళ్ళీ పత్తి ఎడతామని కరెక్ట్ ప పత్తి పగిలిందా ఆ టైం కి కరెక్ట్ వర్షాలు పడ్డాయండి అప్పుడు కూడా పత్తి ఎంత అప్పుడు మొత్తం బ్లాక్ అయిపో పోయింది అండి
అవునండి
ఉమ్ రేట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయంండి
అపోయిందనుంట అష్టంగా ఇప్పుడు ఏదండిడింది విచ
మేనత్తలు హలో ఇంకా ఎలాంటి పంటలు పండిస్తారండి మీ దగ్గర
అవునండి
ఇంక ఎలాంటి పంటలు పండిస్తారండి మీ దగ్గర
ఇంక ఎలాంటి పంటలు అంటే పత్తితో పాటు
మా దగ్గర అయితే ఇంకా చెరుకు పంటలు ఇక్కడ పండిస్తారండి
అవునా అండి ఆహా
ఆ ఇ కా ఆ ఏ ఏమంటారు నార్మల్ గా ఇంట్లు మామిడి మామిడి పంట అంటే కథ కూడా బానే ఉందండి సంవత్సరం అయితే మా దగ్గర హుమ్మ్
లు కూడా బాగుంటాయిండి సమ్మర్ లో చాలా వెళ్తాయి మామిడి ఈ పండ్ల రసము తాగుతారా అండి మీ పిల్లలు మీరు
ఆ మేము ఏంటంటే సీజన్ని బట్టి సీజన్ ఫ్రూట్స్ కంపల్సరీ తెస్తామండి ఇప్పుడు ప్రజెంట్ అయితే వా వాటర్ మిలన్ కోకోనట్ వాటర్ కీరాస్ ఇట్లా అన్ని తెచ్చి పిల్లలకి ఇస్త అండి ఎందుకంటే బాడీ మొత్తం డిీహైడ్రేట్ అయిపోతుంది కదా
అవునవును
తగ్గట్టు అంటే ఏ సీజన్ కి ఏ ఫ్రూట్స్ వస్తాయో అవి క కంపల్సరీ ఇస్తామ అండి పిల్లలకైతే ఇంకా అండి ఎలాంటి ఉంటాయి ఇంకా మీ దగ్గర ఇంకా జొన్నలు ఏమైనా పండిస్తారా
జొన్నలు జొన్నలు పండిస్తరు గాని జొన్నలు ఎక్కువగ పాస్ట్ పశువుల మేత కోసమని గడ్డి రా కోసం అనే వాడుతున్నారండి గింజల వరకు ఉంచుతేనే లేరు జొన్నులు వేస్తున్నారు కాగాని పశువులకు మేతగానే వాడుతున్నారు ఎక్కువగ
అవునండి మా దగ్గర జొన్నలు కూడా చాలా బాగా పండుతాయండి
హమ్
జొన్నలు పెసళ్ళు హమ్ నెక్స్ట్
ఆ
చాలా రకాల పంటలు వేస్తారండి మా దగ్గర ఎందుకంటే అన్ని నాచురల్ గా కొంచెం ఆ ఎక్కువ ఏంటి మందులు పిచికారి చేయని వాడేటట్టు చూసుకుంటారండి
హమ్ హమ్ అండి
హమ్ పత్తి వల్ల అయితే రైతులు చాలా పోయాడ్రండి ఈ మధ్య ఈ సంవత్సరం అయితే చాలా నష్టపోయిండ్రూ
వరి పంట ఎట్ల పండిస్తారు ఏమైన్నా తెలుసా అండి ఐడియా
ఆ వరి పంట చాలా అది పచ్చదనానికి చూస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంటదండి చాలా బాగా పండిస్తారు అది తొమ్ అంటే మూడు నెలల పంట అండి తొందర చేతికి అందుతది ఇంకా సంవత్సరం అంతా తినడానికి ఉంటదండి మంచిగా అది ఫస్ట్ ఏంటంటే అంటే వడ్లు పాత వడ్లు ఉంటాయి కదండీ వా ననియ ఒక ఈ బ్యాగ్లలో పెట్టేసి ఒక బ్యాగ్ ని హాఫ్ బ్యాగ్ లో పెట్టేసి వాటర్ లో నానబెడ సరే అండి
హమ్
వాటికి మొలకొచ్చిన తర్వాత ఆ ఒక ఏమంటరు కొంచెం దున్నినట్టు చేసి దాంట్లో వేస్తారండి అది మంచిగ నారు అనేది వస్తోంది నారా ఒచ్చిన తర్వాత ఆ వాటిని మళ్ళీ అన్ని దున్నేసి కొంచెం నా ఈ ఒక పదిహేను ఇరవై రోజుల నార అయిన తర్వాత ఇవి ఏమంటరు మొత్తం దున్నేసి వరి పొలం దున్నేసి మంచిగా నాటుతరండి నాటి ఏం చేస్తారంటే ఆ పైర్లుంటే ఉంటాయి కదండి మధ్యలో వాటి దాని మీద అయితే ఎందుకంటే ఆ బంతి బంతి చెట్లు పెడతారండి దాంట్లో ఇప్పుడు వరి పొలంలో వచ్చే చీడ పురుగులు ఉంటాయి కదండి అవి అక్కడ వరకు చేరకుండా ఉండడం కోసం అనే బంతి చెట్లు ఇక్కడ ఆ పైన పెడతరండి మా దగ్గర అయితే హమ్ ఆ అవునండి జలగలు ఉంటాయి చాలా రకాలైనటువంటి క్రిమి కీటకాలు ఉంటాయండి వాటి వాటిని తగ్గించడం